బవున్నారా
బావున్నానండి వాయిస్ ఏ వినిపిస్తుంద నాది
ఆ వినిపిస్తుందండి మంచిగానే ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే వండుకొని తిన్నాను
అవునా ఏం వండుకున్నారాండి అబ్బాయిలు కూడా వండుకుంటా రా
వండుకోవాలి కదండి వండుకోకుండా ఏలా ఏం వండుకున్నారు మరి చికెన్ ఆ చికెన్ చికెన్ అండి చికెన్ ఎలా చేస్తారాండి చికెన్ ఆ అండి చేయడం అంటే ఇ ఇది ఫస్ట్ ఆయిల్ అంటే నూనె వేసుకొని అల మ బాగు ఉంది బౌల్లో వేసేయాలండి ఫస్ట్ నూనె వేసేసి తర్వాత న జిల్కరా అంటే జిల్కరా అ తర్వాత అల్లం పేష్టం, మ్ వేసేసిన తర్వాత కొద్దిసేపు అవి రెండు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత, డైరెక్ట్ పెట్టేసుకోవాలం
అవునా
చికెన్ ఎససాక హాఫన్ అవర్ వెయిట్ చేయలి అవన్నీ నే వేసుకోనండి
మ్ మ్ ఓ మంచి పద్ధతే
అలా ఏం లేదండి నాక్ పో వచ్చినావున్న అప్పటి నుంచి ఉలిగడ్డాలు
పడవా
అవునా మంచి చేసేస్తామా అనుకోం త ఉప్పు కారం తీసేస్తామా
ఆ
మసాలాలు ఉంటాయి ఓ మసాలాలు వసస్తాను అయిపోయింది చికెన్ కొత్తిమీర వెలేదా మరి కొతిమీర కదా అంటే అవన్నీ కొనాల్సినవసరం సమయం ఉంది ఆహా మాకు ఒక రోజు అండి మా స్నేహితుడు కో గుడ్లు తెచ్చిచ్చిండు మాకు మేము తిన్నాం అన్నమాట ఒక రోజు వేసుకోని బిర్యానీ హ్మ్మ్ బిర్యానీ చేసుకున్నారా అంటే బగార్ రైస్ లాగా బిర్యా అంటే బాస్మతి బియ్యం ఉన్నాయ్
ఆ ఒక ఆమె కుక్కర్ ఇచ్చింది ఒక ఆమెమో స్టవ్ ఇచ్చింది
చ్చింది ఒకరు గిన్నిచీరు కొందరు అన్నిగా తెచ్చుకొని వండుకున్నాం అనమాట బానే వుంది మనం వండు కునేది బాలేదంటే బాగుండదు కాదండి అహ మనం వండుకుంది మనం తినలేం, అయ్యో లేదండి వాళ్ళు ఈ రోజు శనివారం అని ఎవరు ఎవరు దినరు ఏం లేదు నేను ఇప్పుడు తింటాను. మధ్యాహం రాత్రి తింటాను రేపు పొద్దున తింటాను కాదండి ఏహ్ లేదండి ఒకరు ఒకమినిమం నేను వండేది ఒక రోజు ఒక టూ డేస్ అన్నా వస్సది ఫ్రైలాగా చేసుకున్నాం కిలో హ్మ్ మూడువందల, సంథింగ్ ఏమో ఉన్నాయి నేన్ ఒక ఆ మూడు వందల నలభై ఉంది నేను మూడు వందలది తీసుకున్నాను మరి అదేదో మటన్ తెచ్చుకుంటే మంచి కదండి బొక్కలకి బంలం అంటరు కదా దేందండి ఇగ
అవునా మంచి పనే
పడే చికెన్ కంటే బలం యా మటన్ ఎక్కువ మంచిదంటారు అవునండి చికెన్ కన్నా మటన్ బాగుంటది కాపో నేను మట్ టను ఇప్పుడు నార్మల్ గా పావు కేజీ తెచ్చుకున్న గాని ఓ నాలు వందలు అయితది
అవును
హ్మ్ దాని బదుల అంది చికెన్ అయితే కేజీ అస్తది ఇప్పుడు తింటాము అహా ఇప్పుడు తింటా ఈ రోజు మొత్తం ఇగ నాన్ వెజ్ ఇగ దాని తర్వాత శదివారం నుండి అంటే రేపు మధ్యానం మల్లె సాయంత్రం నుండి చికెన్ ఉంటది. ఎందుకు ఆహ ఈ ఆ ఈ రోజు రంజాన్ కదన్
అవున్ రంజాను
ఆ నేను అడగలేదు వాళ్ళని
మనం అడగకపోయినా తెచ్చిస్తార్ కదండి స్వీట్లు పాయసం అవన్నీ మీ తెచ్చియల్ లేదా ఎవరు హాస్టల్లా అయ్యో నేన్ తెచ్చితాలేండి మా స్నేహితుడు ఒక ఆయననున్నాడు ఆయననడిగి మరి తెచ్చిస్త మీకు
ఓకే అండి తెస్తే తిందామండి స్వీట్ అంటే ము స్వీట్లంటే చానా ఎక్కువ తింటారంండి స్వీట్లంటే అసలకి అమ్మో చాలా ఇష్టమా మీకు ఆ స్వి స్వీట్లు బా తింటాను ఏం స్వీట్లు తింటారండి మీరు అన్ని స్వీట్లు తింటానండి స్వీటుగా ఉంటే చాలు తింటాను అ అవునా అయితే నేను ఈసారేమైనా స్వీట్లు పట్టుకొస్తే మీకు ఇస్తాలేండి ఓకే ఓకే అండి ఆ ఇంకా మరి మీరిపుడు మీరు ఫెస్ట్కొస్తున్నారా అండి మరి
తెల్వదండి ఇంగ రామ్ గావచ్చు
ఊహు అవునా అండి ఇంకా ఏం అనుకోలేలేండి మేము మా స్నేహితులుందరం డిసైడ్ గాలే ఆహా అవునా కొందర్ రానంటున్నారు ఇగ మేమేమనుకోలే ఇంకా అవునా రానంటున్నారా ఎందుకండి ఇగ వాలింట్లో పనీలేమో జీతమోచినిల్లు గూడ రానింటున్నారా ఎవరు వచ్చిన వాళ్ళని గాదులేగని ఎవరో మరి కొందర్ రానన్నారు మా దాంట్లో కూడా బాయ్స్ ఎవరు రావడలేరండి నేను ఆ ఓ మా ఫ్రెండ్ మీ స్నేహితుడా స్నేహితుడి ఇద్దరమే ఉంటాము ఇగ బెస్ట్ కదండీ మంచిదే కదండి మంచిగా మంచిదే అండి మా స్నేహితురాలు కూడా ఒక ఆమె ఉండండి హాస్టల్లోనే ఆమె కూడా ఇంటికి వస్తదో తెల్వదు మేమ అందరం వస్తేనేమో ఉంటది మేము రాకపోతే వచ్చేస్తది అవునా అండి తెలుస్తుంది ఈరోజే తెలుస్తుంది సే కదండి మీరు వస్తారా రారా అనేది
అంటే అనుకుంటామండి రేపు రేపు రావ
రేపు రావచ్చు రావచ్చు రాకపోవచ్చు ఇగ ఊహు మరి చదువుకుంటున్నారా అండి పొద్దున్న ఐదున్నరకి లేసిన ఏడింటి వరకి చదువుకున్నా అందులో ఒక పది ప్రాబ్లమ్స్ గూడా చెయ్యాలె ఆహా తర్వాత కొద్దిసేపు అలా చదివినా ఫోన్ జూషినా తిన్నా ఎక్కువ చదవడం కంటే తినడం ఇవే పనులున్నాయి అదే అండి ఎక్కువ దానికన్నా తినడం అవే గదా ఉంటది తినడం ఫోన్ వాడ ఊమ్ అంతే వన్ డే మొత్తం తిన్లేదు కదా ఈ రోజే మో అసలికి ఏమంటారండి తినాలి తినాలి ఇదన్నా తినాలి ఏదొ ఒకటి తినాలి అని ఇంట్లో కూడా మంచిగా పెడతారన్నమాట
తిను వచ్చినావు ఇప్పుడే కదా హాస్టల్ లో దొరకదు ఫుడ్ మర్చిగా
హూ
ఇంకా అండి మీరు కొనుకున్నారా మరి బ
మనల్ని జూసే ఉందా నేను నార్మల్ అయ్యో దోతీలు కట్టుకుంటారండి మా క్లాస్ లో ఒక స్నేహితుడు మంచిగ కట్టుకుంటాడు తెల్ల దోతి ఏమన్నా బ్లాక్ షర్ట్ రెడ్ షర్ట్ అట్ల ఏసుకుంటారు ఆ ఆ స్నేహితుడు ఎవరన్న ఉంటే నేనే ఏసుకునేటోడిని నాకెవరు లేరు గదా అండి ఫ్రెండ్సు ఆ మీకెందుకు లేరండి ఫుల్ మందు స్నేహితులు ఉన్నారు కాని ఎట్లా పోతామండి నార్మల్ గా ఉంటది ఎవరన్నా హాస్ స్నేహితుడు నా అప్పుడు ఆలోచిస్తాను ఏమో హ ఆ ఏమూలనే ఇన్ని ఉన్నాయ్ ఏందండి మీకు ఎవరైనా ఇష్టమా అండి ఏవరు లేరండి ఇష్టం అనేది ఎవరైనా ఇష్టం ఉంటే తలకాయ్ నొప్పి అండి ఎవరైనా ఇష్టం తలకాయ్ నోప్పీ అని కాదు గని అది వాళ్ళకు సమయం ఇయ్యాలి సమయం కే కేటాయించాలి మనదాంట్లో ఏందంటే సమయం ఇస్తేనే అదొక మంచి ఇది మంచి విషయం అన్నమాట ఆ సమయం వాళ్ళు మనకియ్యాలి మనం వాళ్ళకి ఇయ్యాలి మనది ఎట్లా అంటే మాట్లాడుకుంటా ఉండుడు చూస్కుంటా ఉండుడు అది కష్టం లేండి ఆ సమయం వాళ్ళకిచ్చుడు. ఒకేలా అస్తే ఏ లేదండి. అలస్తే మా వాళ్ళు ఇప్పుడు మా దోస్తు లాగా ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్లలాగ అప్పుడు ఆలో చిస్తుండేనేమో అని అన్నాన్
ఆలోచిస్తుండేనేమ్
మ్ ఇప్పుడు ఆలోచిద్దాం
ఆలోచిద్దమ్
మ్ వాళ్ళు కట్టుకోమంటే ఇగా అప్పుడు వేరే ఆప్షన్ ఉండది. అప్పుడు ఏస్కొని రావాల్సిందే లేదంటే నార్మల్ నార్మల్గా పోయేసోస్తే అయిపోతది.
అవునా
ము చే మీది మంచిగుంది కదండి ఇలానే ఉం నిన్ననా అండి ఏం లేద్ అండి ఇక్కడ్నే మా సింగూర్ డ్యామ్ సైడ్ పోదాం అనుకొని అది స్టార్ట్ అయ్యానండి.
మ్
ఆ అటు పోలేదు డ్యామ్ సైడ్ పోలేదు ఇగా ఆ రిజల్ట్ గురించే మైండ్ల ఉంటే కొంచెం అలా ఎళ్ళి డ్రింక్ చేసి తినేసి ఓ లాంగ్ డ్రైవ్ ఎళ్ళేసి వచ్చాను. ఒక హండ్రెడ్ ఏ లేదండి మా స్నేహితడు అట్లా ఉంటే బాగుండు లేండి అన్నారుగా బాగుండు
ఆ ఊహ ఎంత బాగుందో
అవును ఊహ బాగుంటది కనే అది నిజం కాదు కదండి ఊహాలలో చాలా లేదండి ఎక్కించుకున్నాను మొన్న మొన్న ఒక మ్యారేజ్ బాయ్ ఉండే
అవునా పెళ్లి
ఆ పె లి పెళ్లికి పోయిండే ఆ పెళ్లికి పోయినప్పుడు ఫస్ట్ టైం అంటే ఎక్కిన్రు అంతే అంతకు మించి ఏమంటారు ఏమనలేదు ఆళ్ళు ఏమంటారు ఎందుకు ఎక్కిరు వాళ్ళు అడిగకుండా నేనా కాదు తే అక్కడ మాకు ఏమంటారు పోనీకి లేకుండే కాబ టి వాళ్ళ అస్సల ఉండే కాబట్టి ఆ బస్ స్టాప్ దాకా పోయి దింపేసి వచ్చానండి. ఓ మంచి పనులు కూడా చేస్తారా అండి మీరు చేసేటే మంచి పనులు గాని మంచి పనులు ఊహ్హ్ ఉండాలి కదండి. ఏదోకటి అవునండి మీరు చాలా మంచి వాళ్ళండి మీలాంటి వాళ్ళు మాకు స్నేహితులు ఉండాలి మొ ఉంటే బాగుంటదండి. ఇప్పుడున్నారు కదా ఇంకేంటి
ఆ ఉన్నమ
ఉన్నమండి ఉ మా కోసం కూడా అండి ఒక రోజు స్నేహితులు వచ్చి అవి ఇవి తెచ్చిచ్చిరు మేం తేమనగానే వాళ్ళు మేం తేమనగానే తెచ్చిండు ఊహు అది మెసేజ్ కూడా పెట్టిరంటండి వాళ్ళకి. థ్యాంక్స్ అని ఆహా ఆ బ సరే అండి మరి ఓకే అండి మరి ఆ